హలో
హలో బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా
తున్నారు నొప్పి
హలో ఏం లే అండి
హ తిన్నారా
తిన్నానండి మీరు తిన్నారా
హ తిన్నా
మనకు మన పిల్లలు
మీరు బయటకి వస్తారండి కొంచెం సౌండ్ అవుతుంది
ఆ సరే అండి చెప్పనండి
చెప్పండి మీరే ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
అండి ఆ చెప్పండండి. వెళ్ళానండి. మీరు వెళ్ళారా
సారు
ఓ పూల్ ఎంజాయండి.
అవునా వాటర్ లో ఎప్పుడైనా ఆడుకున్నారా
ఆడుకున్నామండి. ఆ వాటర్ లో ఆడుకుంటాంటే మనకు టైమే తెలియదండి.
ఆ అవునండి. మీ మీమ్ మీ హోలీ పండుగ రోజు మా ఆడపరచు వాళ్ళు ఉంటారండి. మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళు
ఆ
ఇద్దరు ఉంటారండి. వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. హా మేమ్ మంచిగా మాకు ఒక బా ఓ పైపు ఉంట్ ఉంటుందండి. ఆ పైప్ లో ఆ పైప్ పెట్టుకొని ఒకళ మీద ఒకళ నీళ్లు పోసుకొని చాలా చాలా ఎస్ చమండి ఫుల్ ఎంజాయ్ చేస్ రండి మేము మీరండి. హోలీ పండుగ రోజు చేసుకుంటామని హోలీ అయిపోయాక కూడా ఒకరు మీద ఒకరు నీళ్ళు కోని అంత బాగా చేసుకొని అంత ఆగమాగం కొట్టుకుంటాం. తిట్టుకుంటాం. అంత ఆగబాం చేసుకుంటాం అండి మేమ్
అవునా అండి. మేము కూడా అలానే జరుకుంటాం అండి.
హు హోలీ ఎలా జరు పోతారు. మీరు ఒంటకిెళ్తారా తారు
అంటే ఓన్లీ హోలీ అనే ఆడతారు.
హోలీనే ఆడతారా మీరు కొంచెం బయటికి వెళ్ళండి. చిన్నపిల్లల వాయిస్ వినపడుతుంది.
ఇప్పుడే వచ్చా అండి.
ఆ ఇంకా అండి.
చెప్పాలండి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారాండి
ఆ వెెల్ం చానా సర్లే వెలాం మీరెలార
వెళ్ళలేదండి. కొంచెం చెప్తారా ఎట్లా ఉంటదో
చాలా బాగుంటుందండి.
అక్కడ ఏవేవి ఉంటాయండి.
అక్కడ అన్ని అందరు దేవతలు ఉంటారండి. రాముడు ఉంటారు. సీత ఉంటుంది. అంజనేయుడు ఉంటాడు. వినాయ్ అంటాడు. ప్రతి ఒక్కటి ఉంటుందండి.
హ్మ్
కొంచెం బయటకి వెళ్ళండి సౌండ్ పొల్యూషన్ అవుతుంది
ఓకే అండి మీరు మెట్లు ఎక్కారా బస్సు ఎక్కారా
హా మెట్లో ఒకసారి వెల్లామ్ బస్ లో ఎక్కువసారి వెళ్ళాం చాలా బాగా ఎంజాయ్ చేసాం అండి
అవునా మేవా హే ఏంటి ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు పెడతరు హా అట్లా గంగిరెద్దు ఏదో ఉంటది కదండి వస్తే బియ్యం బోస్సరు దాని ఇ దేవుడికి
హ్మ్
తినుడు తినుడే అండి ఇగ
ఇంతినుడే అండి యాటలం కోస్ స్సారు అండి మీ సైడ్ సైడ్ ఒక అమ్ పది మంది వేసుకొని ఆటలను కోసుకొని పోగులని వేసుకుంటామండి, మీ సైడ్ గూడా అల్లానే వేసు
ఆ మా సైడ్ కూడా అలానే చేతరండి
పోగులు వేసి తెచ్చుకుంటామండి ఫస్ట్ అయితే పూజ అయి పోయాక మేము నీసు ముట్టుకుంటామండి మీరండి
మీకు ఫేవరెట్ మూవీ ఏంటిదండి
నా ఫేవరెట్ మూవీ అంటూ ఏం లేవండి అన్ని ఇష్టమే దాదాపుగా అన్ని సినిమాలు చూస్తామండి.
టర్ వోయారా అండి ఏ మూవీకండి ఏ మూవీకి
మూవీ రవితేజ మూవీకి అండి
పర కొన్ని
ఆ చాలా బాగుంది చాలా ఫన్నీగుంది జోక్స్ బాగు న్నాయి హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు స్టోరీ అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఇప్పుడు భర్త అనేవాడు పెళ్లి చేసుకొని ఉంటాడు కదా
హ్మ్
వాళ్ళ బర్తను మోసం జేసి ఇంగో ఒక అమ్మాయితోని మ్యారేజ్ చేసుకోవడం అసలు చేసుకోవద్దని స్టోరీ ఉంటుందడి. బయట జనాలను బట్టి వాళ్ మూవీ తీసార్
అవునా అండి
మ్మ్ ఇంకా అండి
చెప్పాలండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అండి
ఆ ఉంటరండి చిన్నపిల్లలు అంటే ఎవరు ఎవరి ఇంట్లోనైనా ఉంటారు కదా
ఆహా
మీ ఇంట్లో ఉన్నారా
ఉన్నారండి
హ్మ్ ఇంకా ఏం చేస్తారండి
ఏంటండి మీకు చెలక అక్కడికి వెళ్తారా అండి మీరు
ఆ అప్పుడప్పుడు వెళ్తామండి ఎంజాయ్ చేయడం కోసం
ఊహూ
మీరెళ్తారా
ఎళ్ళనండి
మేము దేవుని పండగలు చేసుకున్నప్పుడు చెలకలకి వెళ్తామండి ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు
అసలు మీ దేవుడు ఫేవరెట్ దేవుడు ఏంటిదండి మీకు ఇష్టమైన దేవుడు
అందరు దేవుళ్ళు ఉంటారండి ఇష్టమైన దేవుడు అంటే మీకు ఏమని చెప్పనండి
అట్లా కొంతమందికి ఉంటదిగా అండి మీకు ఏంటిది అని అడుగుతున్నా
పూజలు చేసుకుంటాం చానా చోట్ల మేము
ఆ ఎప్పుడైనా మీరు వేములవాడకి వెళ్ళారా అండి నేను వెళ్ళలేదు అందరూ వేములవాడ వేములవాడ అంటారు
ఆ ఒకసారి వెళ్ళామండి
ఏముంటదండి అక్కడ
ఆ రాజన్న స్వామి ఉంటాడు కదా శివుడు
ఆ
శివుడు ఉంటాడు
అవునా అండి
పోషమ్మ అని ఉంటారు దేవుళ్ళు బావుంటుందండి వేములవాడ హ్మ్ వెళ్ళ వెళ్ళే దారిలో ఒక నరసింహస్వామి ఒక ఆలయం ఉంటుంది అక్కడ పేద్ద పాము ఉంటుందండి ఆ పాము లోకి వెళ్తే సూపర్ ఉంటు ఉంటుందండి
వెళ్ళారా అండి మీరు
చెప్తుంటే వినడం తప్ప చూడడం ఎన్నడు చూడలేదండి ఈసారి చూసి వెళ్ళినప్పుడు చూడాలండి
ఆ సరే చూడండి అండి చూసి చెప్పండి మరి నాకు కూడా నేను వెళ్ళాలండి
ఆ వెళ్ళండి మీరు వేముల వాడకు బావుంటుంది అక్కడ కూడా
అవునా అండి
శివలింగాలు ఇది
చిన్న పిల్లల్ని వేసుకో చిన్న పిల్లల్ని తీసుకోని పోతే అక్కడ ఉండగల
ఆ రూమ్స్ ఉంటాయం చాలా చాలా రూమ్స్ ఉంటాయి చాలా బావుంటుంది అక్కడ కూడా
మీరు ఎన్నిసార్లు వేళ్ళారండి
ఆ ఒక్కసారి వెళ్ళామండి ఒక్కసారి మా బాబు పుట్టప్పుడు వెళ్ళాము
అవునా అండి
మీరు వెళ్ళారం ఎప్పుడు వెళ్ళారండి
మేము వెళ్ళాల అండి వెళ్దామని ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు ఎట్లుంటాదని మిమ్మల్ని అడుగుా తున్నా
ఆ వెళ్ళండి బాగుంటుంది అక్కడ అన్ని సౌకర్యాలు సౌకర్యాలు ఉంటాయి ఇ మీక ఏమి ఇబ్బంది ఉండదు
అవునా మీరు ఫ్రూట్స్ తింటారా అండి డైరెక్ట్ లేకపోతే అన్నమే తింటా ట్రా
ఆ అప్పుడప్పుడు టిఫిన్ వేసుకుంటాం అప్పుడప్పుడు రైస్ టం అప్పుడు అప్పుడు ఫ్రూట్స్ది తిన్ టం ఇగ మా ఇస్
మీ ఇంట్లో అదే మీ ఇంట్లోనే పెంచుకుంటారండి చెట్లు
కొన్ని కొన్ని పెంచుకుంటాం కొన్ని కొన్ని కొనుక్కుంటాం
అవునా
ఉ మీరండి
మే బయట కొస్తమండి
కొంటా మీకు దొరుకుతాయా
ఎట్లా అయితే ఫ్రెష్గా ఉంటాయి కద బయట అయితే ఎట్ల అని తినాలని ఎట్ల తప్పాలని తింటున్నామండి
ఆ కొనుక్కొని తినండి అవి కూడా హెల్త్ కి మంచివి
ఆ అవునండి
ఇంకా అండి
చెప్పాలండి
మీ ఇంట్లో ఏమైన్నా చెట్లు ఉన్నాయాండి
తినే చెట్లుఏం లేవు కానీ రోజు ఫ్లవర్ సెట్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్
ఉ
చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అండి చెట్లనీ పెంచుకోవడం కుక్కలని పెంచుకోవడం నాకు చాలా ఇష్టమండి
ఆహా కుక్కలు ఉన్నాయండి మరి మీ ఇంట్లో
ఉన్నయి రెండున్నాయి పిప్ పిప్పీ మిన్ను అని
ఆహా మా దగ్గర కూడా ఒక పెద్ద డాగుదండి ఆ డాగ్ పేరు పప్పి సిరి అండి
ఔనా
ఉ చాలా అల్లరి చేస్తుందండి దాన్ని చూస్తే నాకు ఫుల్లు కోపం వస్తది అప్పుడప్పుడు
హ అండి హు
ఇంకా అండి మీరు తిరుపతి వెళ్లారు ఎప్పుడు
వెళ్ళలేదండి కష్ట టైపయిందిగా అన్నది
అలా అనకూడదు కదా అండి
చ
మీరు యాదగిరి గుట్ట చూసారా
తన్నార్ కాని నేన్
అదే హైదరాబాద్ వెళ్లే దారిలోనే యా గిరిగుట్ట ఉంటుంది హైద్ర హైదరాబాద్ వెళ్లే దారిలోఆ యాదగిరి గుట్ట ఉంటుంది
ఆ
హ్మ్ అక్కడ
ఆగండి అండి ఫోన్ వస్తుంది
అలా ఎత్తకూడదండి ఆగండి ఒక నిమిషం
హలో
మాట్లాడన్ నేన్ ఫోన్ కాల్ ట్టైతుంది అద
హలో వినబడుతుందా అండి ఎప్పుడైనా మీరు వెళ్ తే నాకు చెప్పండి ఇద్దరం పోదాం
ఆ పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పండి కొన్ని
బేసిక్ అట్లా సిటీలో అయితే చెట్లని పెంచుతారు విలేజ్లలో అయితే పెంచుతారు కానీ
మ్మ్
కు చే వెేట్ శీష్ మ్మ్ హలో
ఆ చెప్పండి
ఆ మీరు చెప్పండండి నేను వింటా
పర్యావరణం మన బాగా ప్రశాంతంగా కాపాడుకోవాలండి పర్యావరణ కాపాడుకోవాలంటే మనం ముఖ్యంగా చేయాల్సిన పని చెట్లని పెంచడం అండి
ఒక్కసారి లోపలికి వస్తారా అండి చెప్పండి అండి
హలో హలో హలో వినపడుతుందా అండి హలో వినపడుతుందా అండి హలో హలో